హలో
హలో ఏం చేస్తున్నరండి?
మెమా ఊరికే ఉన్నాం పడుకొని ఊరికే పడుకొని ఉన్నామండి.
తిన్నారా అండి తిన్నారా? ఏం తిన్నారు ఈరోజు మరి టిఫిన్? ఆహ టిఫిన్ చేసానండి దోశ
ఆహ
ఓహో ఉగ్గాని
ఇరోజే ఉంటారు ఏం నాన్ వెజ్ అలా చేసుకోలేదా ఉ
అవునండి ఇంకా ఒకసేపు అయినాంక ప్రిపేర్ అంటే వంట చేసి త్తం చికెన్ చేసుకుందామని అనుకుంటున్నాము ఇంక ఇప్పుడు తినే టైం కాలేదు. కదా ఇంకా ఎప్పుడైతే కళీగా టిఫిన్ చేసామంతే
ఇంగా మీది మీ దగ్గరలో వ్యవసాయం చేస్తూ ఉంటారా పల్లెటూర్ లో? ఏదైనా వ్యవసా మీకు వ్యవసాయం పని తెలుసా
ఇక్కడ
అవును
ఆ
ఏమేం పండిస్తుంటారు
ఇక్కడమోటానే ఎక్కువ ఉంటుంది మదనపల్లి ఇక్కడ్ ఫేమస్ అన్మాట ఇది ఇండియాలోనే బిగ్గెసి టమోటా మాద్
అవ్
ఓకే
అవున అవునా
ఉమ్
హ్మ్ చాలా గ్రేట్ అయితే హ్మ్ మా దగ్గర వరి పండిస్ తారన్డి అంటే బియ్యం హ్మ్ ఎక్కువ పండిస్తూ ఉంటాం వ్యవసాయం ఆ ఇకా వ్యవస్ అన్ని రకాలుగా పండిస్తూ ఉంటారు పంటలు బియ్యం కూరగాయలు పప్పు దినుసులు ఇంకా అలా చాలా రక్ కాలుగా పండిస్తూ ఉంటాం మరి పండించిన మార్కెట్కి తీస్ కెళ్తారా వేరే వేరే దేశాలకు వెళ్తూ ఉంటాయ్గా
అవునా అవును
ఇంకే ఎలాంటి ఒక మీ దగ్గర మరి ఇంకా వరి అలా పండిస్తారా ఏదైనా
ఆ వరి క్
అంటే వరి అంటే బియ్యం
గ్రామ్
గొ
ఇంకొచ్చి బా పండిస్తారు ఆ
అవునా మీది మీ దగ్గర ఇంకా మీరు ఎప్పుడనా వెళ్ళారా వ్యవసాయం చేయ్డానికి అంటే చూడ్డానికి
చూ
చూడ
ఆ ఎళ్తామండి ఇంటి ద ఇంటి దగ్గర ఉన్న ఊర్లో ఉన్నాయ్ పొలాలు అక్కడి
అవునా ఇంకా చాలా బాగుంటది కదా ఆ వాతావరణం అసలు
చాలా బా అనిపిస్తుంది ఎళ్ళినమ్
హ్మ్ అవును ఇంకా పొలాలు ఈ సిటీ లో మాత్రం ఎప్పుడు చూసినప్పు కావ ఇంకా నా కాలుష్యం ఆ ఇంకా గడ్ దుమ్ము ధూళి ఇవే ఉంటాయి అదే పల్లెటూళ్ళు అయితే మంచి చెట్లు చెట్లు పండ్లు మంచెప్ చెట్లకి పువ్వులు అలా అన్ని రకాల కనిపిస్తాయి మనకి
ఆ
హ్మ్ మేము కూడా వెళ్తూ ఉంటాం అండి మా దగ్గర్లో ఉన్న పొలాలకు వెళ్లి ఇంకప్పుడు ఎండాకాలం కదా మామిడి పండ్లు కోస్తూ ఉంటాము ఇంకా అవితె చ్చి రకరకాల జ్యూసులుచేస్తాం ఎక్కువ ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఏదొ ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఖాళీ టైం దొరికినప్పుడయితే
అవునా
అవునండి ఇంకా మామిడి పండ్లు సపోట పం జ్యూస్లు మామిడి పండ్ల జ్యూస్ అయితే చేస్తాము ఇంకా వాటితో స్వీట్స్ కూడా చేస్తాము ఇంకా మామిడి పచ్చడి కూడా పెట్టుకుంటాము మా దగ్గర చాలా ఫేమస్ అది
హ్మ్
మామిడి పచ్చడి
ఆ
సరే అండి మరిగా ఇంకా మళ్ళీ కలుద్దామండి
హ్మ్ సరే అండి